వినిపిస్తుందా ఈ ఇప్పుడే భోజ్ టిఫిన్ అయింది
అవునా తిన్నారా ఏం టిఫిన్ జెసారు
మాది ఈ రోజు పొంగల్ అండి మీక్ తెలుసా పొంగల్
తెలిదండి ఎలా జేశారు
అన్నంలో ఇప్పుడు నార్మల్గా అన్నం ఓండుకోవాలంటే ఒకటికి రెండు నీళ్లు బోస్కుంటాం కదాండి కాకపోతే ఇక్కడ ఏం జేయాలంటే మూడు నాలుగు నీళ్లు వోస్కోవాలన్నమాట ఎక్కువా ఎక్కువ నీళ్లు పేసర్ పాప్పు ఇంకా అల్లం అల్లం చిన్న చిన్న పీసెస్ కట్ జేయ్యాలాండి ఆ ఇంకొక్కటేమో యాడ్ జెస్ స్తరండి ఆ మిరియాలండి చాలా బాగుంట ఒకసారి మీ అమ్మనడగండి చే తది
ఆ ఓకే అండి అడుగుతాను ఎలా చేయాలో తెలుసుకొని నేను ట్రై చేస్తాను
ఉమ్ తిన్నరాండి ఇంతకి మరి మీరు ఆహ్ తిన్నరాండి
తిన్నాం ఆండీ తిన్నం తిన్నం సేమియా ఉక్మ అండి మాది సేమియా ఉక్మ ఆ సేమ్యా ఉక్మ జెషిర్రు ఆ షేమ్య ఉక్మ ఎలా చేయాలో నాకు తెలీదు అంతగా మా అమ్మా ఏషింది తిన్నాయిగ మంచి చెంది సేమ్యతో పాయసం జేయడం తెలుసు గని ఉక్మ జేయడం తెలిదు నాక్ కుడా
నేను ఇదే మొదటిసారి వింటున్నానండి మీరు మాట్లాడుతున్న మాటల్లోనే
ఔనా తెలీదాండి ఒకసారి మా అమ్మ ఎప్పుడైన జేసినప్పుడు తీసుకొస్తాను మీకోసం తినండి
ఉమ్ సరే అండి
ఆ ఓకే అండి ఇంకా మీరూ ఈ రోజు కఖాలినేనా బయటికెటన్నా ఏల్తారా
ఔన అంటే ఈరోజు మాకు కరెంట్ లేదనమాట పొద్దున్నుంచి నైట్ వరకి ఇంగ బైటికి వెళ్ళిపోవాలండి ఫుల్ పిచ్చి లేస్తది ఇంట్లా
ఎప్పుడు ఏళ్తారు బైటికి
కొంచెం అయినాంక అండి ఈ ఒక పదకొండున్నర పన్నెండిటి తర్వాతనే
ఔన నన్ను తీసుకెళ్తారా బయటికి ఎక్కడికి రమ్మంటారు
చార్మినార్ అలా వెళ్దాం అనుకుంటున్న బట్టలు కొనాలి
ఒక్కే అవునా
మీరు షాపింగ్ జేషేది ఉందా అండి
ఆ ఉందండి మమ్మల్ని పిలవండి మేము వస్తాం
సరే అండి ఇంకేమనా అక్కడ ఏమైనా కొనుక్కుందాము తిందాం గూడా భోజనం అక్కడే తిన్ ఇయ్యాలా
ఆ ఓకే అండి అదే భోజనం ఏం తిందాం అనుకుంటుంనామ్ ముందే ప్లాన్ జేసుకొని బెట్టుకుందాం
ఆ అక్కడ ఎ ఇయ్యాల చార్మినార్ లో అక్కడ ఫేమస్ మీ ఫుడ్ ఉంటాయి కదండి అవి తిందాము ఉమ్
ఓకే అండి అవే తిన్నాం చ పానీపూరి ఛాయ్ అంటరు మలాయ్ ఛాయ్ అంటారు
ఆ చ అ అరీసుో అలీమో ఉంటాయ్ గదండీ అవి కూడా తిందాం అక్కడ బాగుంటయంట
హా తిని హరిషాలి మవి కూడా తిందాం ఇంకేం తిందాంమంటే బిర్యానీ బిర్యానీ కూడా తిందాం బిర్యానీలో ఇచ్చే గ్రేవీ చాలా బాగుంటుంది అలాగే రైతా కూడా చాలా బాగుంట ఎ అది కూడా తిందాం అనుకుంటున్నాం మేమైతే రైత అంటే పెరుగుతో చె పెరుగు పచ్చడా అంటారు పెరుగుతో చేస్తారు పెరుగుని బాగా చిలికి ఆనియన్స్ ఆ ఉల్లిగడ్డలు కొన్ని పచ్చిమిర్చి ఇట్లా అన్ని ఏషి ఉప్పు వేసి తగినంత ఉప్పు వేసి కలిపేస్తారు మంచి ఉం టది ఆ బిర్యానీలో పెట్టుకొని తింటే బాగుంటదండి
అవునా ఈసారి మా అమ్మని చేయమని చెప్పాలండి మాకు తెల్వదు
ఆ రైత బాగుంటది మీకు ఇది తెలుసా ఆమ్లెట్లో పాలు పోసి చేస్తాను నేను ఎలా చేయాలో చెప్తాను మీరు ట్రై చేయండి చాలా కమ్మ గవుంటది
అవునా
ఆ ఎలా అండి ఫస్ట్ ఆ కోడిగుడ్లని పగలకొట్టుకోవాలి బాగా గిల్ కొట్టాక కొంచం పచ్చి మిర్చి ఉల్లిగడ్డలు ఉప్పు కారం అలాగే కొన్ని కొన్ని ఇంత పాలు ఏంటి ఇంత చిటి చిటనేళ్ళంత పాలు ఆ పాలు వొ సి ఆ బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి పెనం పైన బాగా మిక్స్ అంటే బాగా ప్లమి ప్లఫీ ఆమ్లెట్ లాగా వస్తదన్మాట అలా చిన్న పెనం తీసుకొని వేడి చేసి కొ కొం చెం ఆయిల్ పోయాలండి కొంచెమే నూనె పోషి
ఉమ్
వీల్గా పోస్న మిక్సమ మిశ్రమాన్ని అందులో పోస్తే అలా చిన్న సెగకి అది ఉబ్బి ప్లఫీ ఆమ్లెట్ వస్సదండి అమృతంలా ఉంటదండి దాం
అవునా అండి ఈసారి మేము మా అమ్మని చెయ్యమని చెప్పాలి మా అమ్మని జెయ్యమని చెప్తా అండి ఈసారి మీరు చెప్
ఆ అవునండి బాగుంటుందండి ట్రై చేయండి ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయా ఆ ఎగ్ కోడిగుడ్ల తోని చాలా తెలుసు నాకైతే
అవునా కోడిగుడ్డు కూర ఎట్లా చేస్తరు తెలుసా అండి మీకు
ఆ అంటే ఉ తెల్సండీ
అవునా నాకు కూడా తెల్సండీ కోడిగుడ్డు కూర
ఆ చెప్పండి
ఏం లేదండి మా నాకు టమాటాలంటే కొంచెం ఇష్టం ఉండదన మా ట ఓన్లీ లీ గుడ్లుతోని మాయి మొన్న మాకొక తెలిసిన వాళ్ళు కొత్తిమీర గుడ్డు తెచ్చి అన్మమాట వండు కారం ఉ పసుపు అవే వేయాలి అన్నమాట నా దగ్గర ఇంకేం లేవు వాటితో కొతె చేసాండి చాలా బాగుంది లొట్టలే సుకొని మరి తిన్నారానమా మా దోస్తులందరూ
అవునండి అవునవును అలా బాగుంటుంది మా అమ్మ కూడా చేసింది చాలా సార్లు మా స్నేహితురాలు కుడ ఇక్కడ చేసింది చాలా జస్ట్ ఉప్పు కారం తోనే బావుంటది ఎగ్గ్
అవునండి చాలా నాగుడా చాలా ఇష్టం అండి
అవును మీకూ ఇవి క్యూబ్ ఉంటది గదండి క్యూబ్ ఎలా ఆడాలొ తెలుసా
తెల్వదండి కాకపోతే ఒక్క కలర్ అయితే నాకు ఆడొచ్చు ఏదైనా కలర్ నేను గలపగలుగుత గని అ న్ని కలర్స్ నెన్ గల్పలేను నాకు ట్రిక్కు తెల్వదు అనమాట
ఆ ట్రిక్స్ ఉంటయ్ అంటరు అవి ఏంటియొ తెలుసుకోవాలని ఆశ ఉంటది మా స్నేహితురాలు త్ చ్చింది లెక్కనె అది కొంచెం ఖరాబ్ అయిపోయింది నా వల్లనె ఇంగ అది బాగు జెష్ ఆడాలని ఉంటది కనీ అసెల్కె రాదా ట్రిక్ తెలుసుకోవాలి చాలాసేపు ట్రై చేశాను ఆ రోజు నేను కనీ రాలేదు చాలా బాధపడ్డాను తెలుసుకోవాలి ఆ ట్రిక్ ఎలా చేయాలి అనేశి
నేర్చుకోండి రోజూ నేర్చుకుంటుంటే అదే వస్తదండి ఏముందండి చిట్కలో పనది
అవునండి నేర్చుకోవాలి దాన్ని గుడా ఇంకా మ్యాథ్స్ నేర్చుకోవాలి చా లా నేర్చుకోవాలి అవునండి మీకు డ్యాన్స్ అంటే ఇంట్రెస్టా అండి
అ
మీకు డ్యాన్స్ అంటె ఇంట్రెస్టా
ఆ లేదండి మ ఇంట్లో ఒప్పుకొరు డాన్స్ కుడ ఎయ్యో దమ్మ అట్లా మంచిది గాదు అని అంటరు
ఎందుకనీ
ఏమో అండి మా నాన్నకి ఇష్టం ఉండదనమాట ఇంగ నేను గుడా ఏం వదిలే నాన నేను గుడా ఏమి ఎయ్యన్లే నాన్న అని అంట ఎక్కడైనా బొయినప్పుడు
అవునా అయితే నేను రీసెంట్గా ఏం చేశిన అంటే ఆ మన పెదాలు ఆ చలికాలం ఉంది గదా చలికాలంలో పెదాలు పగూల్తయ్ గదండి అయితే నేను ఏం చేసాను ఆ నాచ్చురల్ లిబ్బం తయారు జేశిన ఇంటి దగ్గర ఎట్లా అంటే కొంచెం ఇప్పుడు ఉ న్ వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ తీసుకోవాలి ఒక టూ టీ స్పూన్ అలా గే బీట్రూట్ రసం గుడ తీసుకోవాలి బీట్రూట్ రసాన్ని బాగా ఆ ఉంటది బీట్రూట్ రసాన్ని బాగా ఎన్ ఏమంట్రూ వేడి జెయాలి బాయిల్ జెశినంక అందులో కొంచం ఉంటది గదా అ కొంచెం అయ్యే వరకు తిక్క్ పేస్ స్ట్ అట్లోచ్చె వరకి చేసి అ కొ అ కొంచెం రాసాన్ని మనం ఏదైతే వ్యాజిలిన్ ఉంది గా పెట్రో లియం జెల్ అ పోయాలి పోసి కొంచెం అలోవెరా జెల్ అయినా విటమిన్ ఇ ఈ క్యాప్సుల్ అనె వేసేసి బాగా క మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం ఫ్రిడ్జ్ లో వెట్టుకుంటే అది అ గడ్డ కట్టుతది అనమాట ఇంగ దాన్ని యూజ్ జెసుకుంటే నాచురల్ పీంక్ లిబ్బమ్ తయారైపోతది తెలుసా
అవునండి ఇంగ మేము గుడా ఒకటి తయార్ జెశినం అండి ఫేస్ ప్యాక్ అనుకుంటూ ఒకటి తయారు జేశినం అనమాట ఆ ఏం చేస్తమంటే శనగపిండి ఎప్పుడు నిల్వ వెట్టుకోవాలి ఒక డబ్బాల ఇంకొకటేమో ఇట్లనే బీట్రూట్లు పొట్టు దీశి ఎండబెట్టి మీ క్సీ బట్టి పౌడర్ వెట్టుకుంటరు సూపర్ ఉంటదండి ఆ పౌడర్ గుడ మొఖానికి పెట్టుకుంటే ఎండ బెట్టాలి ఎండినంకనే పొడి కొట్టాలనమాట వాటి. టిని.
ఓ బీట్రూట్ దా.
ఆహ్ బీట్రూట్ గుడా యూజ్ అయితది ముఖానికి మంచిదేనంట్. ట అండి ఫేస్ ప్యాక్ లెక్క ఫేస్ వాష్ జేసుకోవచ్చు అది పౌడర్ ని.
బ్లాంక్ ఓకే ఇప్పుడు మనం లిబ్బమ్ పింకిష్ అది బ్లష్లక్క కూడా వాడుకోవచ్చండి బాగుంటది బ్లా బ్లష్ లాగా వాడుకున్నా కూడా
అవునా నాకు లిబ్బమ్ల కొర్ కోవడం నాకు ఇష్టం ఉండదండి అవి అన్ని కెమికల్స్ తో తయారై
అవునండి అంత కెమికల్సే ఉంటాయి మొత్తం కెమికల్సే.
అందుకే నేను ఎక్కువ మొఖానికి ఏమి నాచురల్వే వాడత అండి లైక్ ఇప్పుడు నేను. చెప్పినా కదా బీట్రూట్ పౌడరు శనగ పిండి. ఇంకా మేము ఒకటి వాడతామండి టమాటా కూడా మొఖానికి రాసుకుంటం చాల మంచిదింట.
ఆహ్ టమాట్.
ఇది కూడా మంచిదేనండి బియ్య పిండి కూడ పెట్టుకోండి మొఖానికి.
టమాట పైన కొంచెం షుగర్ ఏసి ఫేస్ కి రబ్ చేస్తె డెడ్ స్కిన్ సెల్సు పో. పోతాయి అని అంటారు చనిపోయిన సెల్స్ ఉంటాయి కదా కణాలు అవి తొలగిపోతాయి అంటారు అన్నమా. అనమాట అందుకే టమాటో పైన. టమాటోలో సిట్రిక్ యాసిడ్ ఉంటది ఆహ్ సిట్రిక్ యాసిడ్ ఆ షుగరు. ఆహ్ రబ్ అదంతా కలిసి మన చర్మం పైన ఉన్న చనిపోయిన కణ. కణలని తొలగిస్తది అనమాట అప్పుడు మన ఫేస్ గ్లో అయితది అనమాట.
అవునా అండి మీరు రామరాజ్ బట్టలు ఎప్పుడైనా కొన్నరాండి.
ఆహ్ అర్ధం కాలే అండి.
రామ్ రాజ్ బట్టలు రామ్ రాజ్.
లేదండి కొనలే మా నాన్నగారు లుంగిలు కొంటరని ఒకసారి విన్నాను కానీ తెలిదు నాకు అంత కరెక్ట్గా.
ఇప్పుడు మా అన్నయ్యకీ. పనస పండగ ఉందంట తీసుకోమంటుండు నన్నేటి ఒక షర్ట్ ఒక ప్యాంట్ అందులో.
అవునా. తీసుకోండి బాగుంటుంది అని మా నాన్నగారిని అడిగి నేను చెప్తాను మీకు.
ఆహ్ చెప్పండి అందులో. కలర్స్ ఏం ఉంటాయి అట్లా అసలు ఏం బాగుంటాయి అబ్బాయిలకి నాకు కూడా తెలివదు మా అన్న. అన్నయ్య గారు ఏమో నాకు చాలా దూరంగ ఉంటరు ఆయనకి ఏ కలర్ ఇష్టమో ఏం తెలువదు అన్నమాట నాకు.
వీడియో కాల్ చేసుకొని మాట్లాడుకోవచ్చు కదండి.
కానీ అయినా చదువుకుంటుండండి ఫుల్ యూపిసి యాస్పిరెంట్ అనమాట. ఆయన ఇప్పుడు ఖాళీగా ఉండడనమాట నాతో మాట్లాడే అంత బిజి.
అదే అదే యూపిఎస్సి చదువుతుండు అన్. మళ్ళీ ఏడ ఖాళిగా ఉంటది ఇంగ.
ఉమ్ అవునండి ఇగ నేనే పోయి తీసుకొని వస్తా అండి. డి వాళ్ళకిగ పండక్కి బట్టలన్ని.
రంజాన్ కి.
రంజాన్ కి మా ఇంటికాడ వాళ్ళు. అవునండి మా ఇంటికాడ వాళ్ళు రోజు ఒక హలిమ్ తెచ్చేస్తున్నరండి.
అవునా అండి సరే అండి మరి ఉంటాను.
ఓకే అండి.
బాయ్.